అండి హలో
హలో నమస్కారం అండి ఇనిపిస్తుందా
ఆ వినిపిస్తుందిండి మీ మాటలు నాకైతే బాగా వినిపిస్తున్నాయి. నావి ఎలాగ వినిపిస్తున్నాయో మీకు తెలియదు మరి.
అప్పుడప్పుడు కట్ అయితాదండి మేబి చెట్ల కింద ఉన్నానునో అందుకనేసి ఏమో కట్ అవుతున్న హలో హలో హలో హలో హలో
హలో
వినిపిస్తుందండి అండి
ఇప్పుడు వినిపిస్తుందా సిగ్నల్ వేరేది మార్చినను నేను
ఆ అండి వినిపిస్తుంది
అదే వేరేది నాకు వైఫై మూడు ఉంటాయండి ఇక్కడ
ఓకే
అట్లా వేరేది పెట్టింటే బాగా వినిపిస్తుంది మిగతా రెండడు సరిగ్గా దంపియట్లేదు అన్నమాట
ఓకే ఓకే అ
ఆ ఏం చేస్తున్నారంండి
నా మిస్టేక్ నా తప్పేమో అని చెప్పేసి నేను అలా ఇలా తిరుగుతున్నానుండి సిగ్నల్
ఆహా లేదు లేదు లేదు ఇప్పుడు బాగా క్లారిటీగా ఉంది మాకు కూడా బాగా
ఓకే ఓకే అండి
ఆ
ఏమండి ఇంకా తినలేదు అందు లేట్ కదండి
ఈ రోజు మా అమ్మగారు కొంచెం మా అమ్మగారు ఏంటంటే జాకెట్లు కుడతారండి అవి మేము రేపు ఊరికి వెళ్తున్నాము ఇంకా రేపు అక్కడికి కావాలని చెప్పేసి కటింగ్ చేసుకుంటా ఉంది ఇప్పుడు కుప్పుకోొనేకి
అంతేనే అండి మ అీ లేట్ అవుతుంద ఓకే ఓకే అండి
ఏం పొద్దున తి తిన్నాము బొరుగులు తిన్నాము అదే ఇంకా అర దు ఎందుకంటే నేను ఇందాక మర ఆ వేరే చాక్లెట్ కూడా తిన్నానండి బాగా ఫుల్ గా ఇంకా అందులో పైగా ఆకలి అంటే వేయదు నాకు అస్సలు అందుకే ఇంకా నిన్న యాక్చువల్లీ అది వారమే కదా లేట్ అయినా పప్పు బెండకాయ దొండకాయ ఫ్రై చేస్తుంది మా అమ్మ
ఇప్పుడే కదా అండి కట్ చేసింది సో
ఆహా నాకు అవి అంటే బాగా ఇష్టమండి బెండకాయలు కానీ దొండకాయలు కానీ ఆ ఉల్లగడ్డలు పొటాటోలు కానీ ఇలాంటివి అంటే నాకు బాగా ఇష్టం అండి
అది తింటే బాగా బా బలం కూడా వస్తదండి
అదే ఫ్రైలు పప్పులోకి కి ఫ్రై ఉంటే నేను బాగా తింటానండి అన్నం అవుో
నేనైతే ఆకు కూరలు తింటానండి ఇంటి కాడ ఉన్నప్పుడు మా అప్పుడు నేను
ఆహా నేను అసలు నా చిన్న వయసు లో ఉన్నప్పుడుయితే పప్పు చేస్తే పప్పా అని రోజు నీలిగే దానండి నాకు పప్పు వద్దు నాకు వేరే ఏం కావాలంటే మా అమ్మ చుట్టుపక్కల ఓళ్ళు ఇంట్లో చేసింటారు కదా తీసుకొని వచ్చి నాకు పెట్టేదండి
ఓకే ఇప్పుడు
ఆ ఇప్పుడు రోజు పప్పు మామ్మ ఏంది పప్ప అన్నక నాకు పప్పే కావాలని అ అనే రకమ అయిపోయినాను అండి
అదే అంటడి మార్పు నేను నేను కూడా ముందు పప్పు తినేవాడిని కాను కానీ ఇంగా రోజు అదే తింటున్నాండి ఏమంటే నాకు ఇంకా వేరే లేదండి ఇంక అందుకని చెప్పి ఇంగ అదే తింటున్నాను ఇంకా
మా అమ్మగారు ముందు నాకు చిన్నప్పుడు మీ ఇంట్లో కూడా తెచ్చి వాళ్ళండి
అవునండి నేనేమో మా నానమ్మ గారు మీ ఇంట్లో చెప్పేవాళ్ళు నేనేం తినను నేనేం తినను నేనేం తినను అని చెప్పేసి అప్పుడే ఎక్కువ ఇదేనండి పప్పు పప్పల పొడి ఉంటది కదా పప్పల పొడి అన్నాం పప్పల పొడి అన్నాం నేనవన్నా అండి ఏదో చిన్న పిల్లోడ్ని అనేసరికి
ఉ హు
కానీ ఇప్పుడు అన్ని రకాలు తింటున్నానండి
ఉ హూ ఎదిగిపోయారు అందరూ
కానీ అప్పుడు బాగా తినంటే ఇప్పుడు ఇంకా బాగా వన్ ఏమో కొన్నిసార్లు
మీరు అప్పుడ ఏం తలియదు కదా అందుకే ఇలా ఉన్నారు
అవునండి అప్పట్లో నేను బాగా రోజు గుడ్డు గాని అవన్నీ తినే వన్నీ అంటే ఇంకా బాగుందండి
ఉ హు
నాకు కొంచెం ఊహ అంటారు కదాండి ఆ ఊహ వచ్చిన తర్వాత నేను బాగా తినేవాన్ని అండి బయట తినేవాని ఆ ఎ గుడ్డు మాత్రం బాగా తినేవాడి అప్పుడు ఇంగ ఇప్పుడు అన్నీ తగ్గించేసాం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ గుడ్డు తినడం స్టార్ట్ చేయాలండి
తినండి అది తింటే మంచిది కదా ఆరోగ్యానికి
అవునండి మళ్ళీ ఇంకా చేసుకోని తినాలే
అదే తింటేమైతుందిదేం కాదు
ఈ రోజు ఇంకా వెళ్ళాక రూమ్ కెళ్ళాక ఇంకా చేసుకు కోవాలండి వర్షం పడేలా ఉంది నేను పోతే మంచిదేమో ఇక్కడ చూస్తే చా రాత్రికి చేసుకుంటే గుడ్డు ఉడకబెట్టుకుంటానండి.
ఉడుకబెట్టుకని
ఉడక పెట్టుకొని దాంతోకి తెల
ఆ నేన్ కూడా అన్ తే అండి ఆమ్లెట్ కి మామూలుగా వేసుకుంటాను పెనం మీద కొంచెం నూనె వేసుకొని గుడ్డు పగల కొట్టుకొని వేసుకొని మళ్ళీ దాని మీద నూన వేసి అది కాలిన తర్వాత ఆ పక్కకి తిప్తానండి తిప్పిన తర్వాత మేము ఇంట్లో మనం తాలింపులు చేసుకుంటాం కదా అప్పుడు అప్పుడు అప్పుడపుడు చేసు ఈ పొడి కష్టం అనేసి మా అమ్మ ముందే ఉమ్ ఒక డబ్బా నిండా వేసి పెడతారండి రోజుకి పనికిస్తది ఇదే అని ఆ పొడి వేసుకొని తింటానండి ఇంకా
దాంట్లోకే నిజంగా అండి అ ఆ ఎలా ఎవర్ చేసార్ కనిబెట్టార కానీ భలే ఉంటదండి అసల్కి
అవును నేను ఇప్పుడు ఒకటి చూసానండి నేను వెళ్లేే ప్రాంతంలో పీజీ చూసాను ఆ పిజీలో అయితే మైక్రో ఓవెన్ ఉంది ప్రతి ఫ్లోర్ కి ఫ్రిడ్జ్ ఉంది కు స్టవ్ ఉందండి
అలా అయితే ఇంకేమండి ఇంకేం చాలండి ఏమన్నామ్ మ మనము పప్స్ కానీ ఏదనా కాని తెచ్చుకొని పెట్టుకుంటున్నా అవి చేసుకొని తిన తినొచ్చు అండి వేడివేడిగా
అవునండి కానీ మన ఇంకో స్నేహితురాలికి నా ఇంగో స్నేహితురాాలకి చెప్పానండి అ పిజీ తను పదివేలా అని అంటుంది ఇంకా చూడాలండి దగ్గరలో ఏమైన్నా మంచిలు దొరికుతే అవి తీసుకుంటాము లేదంటే ఇదే తీసుకుంటాం దీ నీలో అయితే ఫుడ్ కానీ సాయంత్రం నాలుగు పూట్ల అండి దీంతో పొద్దున సోమవారం అయితే ఆ ఇడ్లీ, వడ సాంబార్ చట్నీ మళ్ళీ మంగళవారము ప్రతి రోజు బాగున్నాయండి మధ్యాహ్నం బాగున్నాయి ఆప్షన్స్ రెండు రకాలు ఉన్నాయి ప్రతిరోజు కాంబినేషన్ రోటీ అన్నము అయితే ఉంటదండి
వచ్చేస్తానండి నా కూడా చూడండి
ఉమ్ అన్ని బాగున్నాయండి దానికైతే పెట్టిన ప్రకారం బాగున్నాయి వంటలు తింటే ఎట్లుంటాయో తెలియదు మనకు
అవునవును
అన్ని బాగున్నాయి చెప్పినాను తనకి ఇలా అంటే అ అతనా అని అంటుంది తను ఇంక అక్కడికి ఎళ్ళి ఏం నచ్చ కుంటే ఇంకా అదే తీసుకుంటామండి
అంతేలే అండి మీకు వచ్చే జీతంకి జీతంకి సరిపో తదండి
మళ్ళీ ట్రావెలింగ్ అయితదండి మాకు రోజు
ట్రావెలింగ్ ఎంత అండి పొద్దున వచ్చేప్పుడు ఎంత మెట్రోకి ఎంత అయితదండి మాములుగ
నావైతే నేను ఉన్న దగ్గర నుండి మూడో మూడో స్టాప్ అండి నాది
ఓకే అయితే ఒక ఇరవై రూపాయలు ఉంటదేమో అండి ఇరవై ఇరవై నలభై రూపాలు అయితదండి మళ్ళీ ఇంకేమన్నా ఎక్స్ట్రాగ తింటేనే ఇంకా డబ్బులు అయితయండి లేదంటే ఇంక ఖర్చుపడవ్
ఏమిటండి
రోజులో నలభై రూపాలు అనుకోండి అండి ఇంకేమన్నా ఎక్స్ట్రా తింటే ఇంకా ఎక్స్ట్రా అయితయి ఇంకా
ఏంటి
ఒక రోజుకి నలభై రూపాలు అండి
ఆ అదే అదే అదే ఇంకా పైగా మనకు శనివారం ఆదివారం ఉండదు కదా
అవునండి అప్పుడు మీ పీజీలో ఫుడ్ బావుంటదంటే అక్కడే తినొచ్చు ఇంకా లేదన్నప్పుడే కొంచెం కష్టమండి
ఆ ఇంకా పైగా ఆదివారం అయితే పన్నీర్ అవి గూడా ఉన్నాయండి మాకు
అబ్బో అయితే ఇంకేమండి
ఆ మీకు మళ్ళీ పెడతాను చూడండి కానీ చూడ్ని కూడా బావుంది అది
చూస్తాను
ఆ
నేను మారిపోతా అయితే నేను అమ్మాయి లాగా వచ్చేసి మీ మీదంతోనే ఉండిపోతా
వద్దులేండి తన్నేసి కొడతారు వాళ్ళు మళ్ళీ
ఇవి ఉంటాయి కదండి పూర్గాలు ఉంటాయి కదా ఆ అవి వేసుకొని వచ్చేస్తాను అంగ లోపలికి వచ్చిన తర్వాత మీరు ఫుడ్ తీసుకుని రండి సరిపోతది నాకి
ఇట్లే పీజీ ఇది రాజాజీ నగర్లో నేను చూసింది ఇందిరానగర్లో కూడా ఉందండి అది మగ వాళ్ళకి
ఆహా
ఆ దాంతో అయితే జిమ్ అవి కూడా ఉన్నాయన్మాట
అయితే నేను అక్కడికి వచ్చినప్పుడు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు నేను అక్కడే ఉంటానండి
మీకు దూరం అయితాయండి అది చాలా దూరం అన్నమాట
అవున ఏం కాదులేండి మీరు దగ్గరగా ఉంటారంటే ఏం కాదు దూరంగా ఉన్నా ఏం కాదండి
వద్దులే అండి ఎందుకు అంత శ్రమ మీకు
మ్ ఫస్ట్ నేను అక్కడ రావాలి కదాండి అక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎక్కడ పడతదో తెలీదు దాన్ని పట్టించే కదండి ఇవాళ అన్నట్టు
ఆహా
నేను మోస్ట్లీ రేపు రేపు రేపు సంవత్సరంలో రానికి ట్రై చేస్తానండి అక్కడికి
ఆహా వచ్చేయండి అయితే
హ్మ్ నేను ఒక అవకాశం కోసం అని చెప్పేసి ఇక్కడ ఉన్నాను ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కంపెనీలో అవకాశంగా నాకు వస్తే ఖచ్చితంగా మారుతానండి ఇంకా
ఆ హా
ఉం
అడగండి మీరు ప్రయత్నించండి ఇంకా గట్టిగా
ఉం అవునండి మీకు దానికోసం ట్రై చేస్తున్నా నేను ఒక లైక్ మంచి ఒక ప్రాజెక్ట్ వచ్చిందా ఆ ప్రాజెక్ట్
ఉంటానండి ఆ